హైరా
ఎలా ఉన్నావ్ రా
ఆ బాగున్నబ్బా
బాగున్నావా ఇదిగో మార్ మార్చ వచ్చేసింది కదా నువ నువ్వవు ఏ స్కూల్లో వ వు నెక్స్ట్ ఎక్కడ మీకు ఏరుగ ఎలా చేస్తున్నావు అవి తెలుసుకుందామని నేను ఫోన్ చేస్తాను నీకు
ఓకే ఓకే ఇక పాప ఇప్పుడు టెన్త్ అయిపోయింది కదా నాకు అదే పెద్ద డౌట్లో ఉందబ్బా రిజల్ట్స్ వచ్చాయి పాపకేమో ఇక తను ఏమంటుందంటే మమ్మీ బైపీసీ ఫీల్డ్ వెళ్తా అంటుంది
మంచిదే కదా
వాళ్ళ ఫ్రెండ్స్ అంతే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో ఇంజనీరింగ్ ఫీల్డ్లో తీసుకుంటున్నారట అయితే ఏది బెస్ట్ మమ్మీ అంటే నేనే ఏమన్నా అంటే తను ఎన్నిీ ఇంట్రెస్ట్ నానా నీకు ఏది ఫీవర్గా అనిపిస్తే దానికి వెళ్ళచ్చు కానీ కానీ కొంచెం ఈ వైపీసీ అంటే కొంచెం స్ట్రాంగ్ హార్డ్ ఉంటుంది దానికి లాంగ్ టైమ్ంలో మనకి రిజల్ట్స్ వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీట్ రాయాలనుకో నీటికి నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుంది అని చెప్పా
జే ఈ ఉంది కదా జే ఎ ఈ ఉంది కదా
ఉంది అంటే ఆప్షన్స్ చా ఉన్నాయి కానీ తనకి ఇప్పుడు తన ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్గా డాక్టర్ అవుదామని
అయిపతాది లే మనము పాజిటివ్ మాట్లాడిస్తే అయిపోతుది అంటే తన ప్రయత్నం చెయ్యాలి తనం కష్టపడాలి నువ్వు ప్రోత్సహిస్తూ ఉండాలి మావడుంటే ఇంకా చిన్నోడు కదా అంటే నేను వసు నీకు తెలుసుంటాయి కదా మన ఏరియాలో ఏ స్కూల్స్ బాగుంటా అయి అయితే ఏ ఎడ్యుకేషన్ లో కలి దాము లేకపోతే అందరేంటి హ హోమ్ స్కూలింగ్ చేస్తున్నారు కొంతమంది సిబిఎస్సి అంటున్నారు కొంతమంది ఆ ఇంకా కాయిబి అంటున్నారు ఇంకా ఏదైతే బెటరా నేను ఆల్రెడీ చేయించావు కదా మా మా ఒళ్ళు ఇంకా ఫిప్తే
అదే అదే మీపు పాపనిే ఏం చేసానంటే మనది ఎన్సఆర్టీ ఎన్సిీఆర్టీ సిలబస్ సిబిఎస్ ఫస్ట్ సిీబిఎస్ఈ నుంచి ఎక్సిడ్ సిలబస్కి మార్చాను ఇప్పుడు ప్రెసిెంట్ తననికి ఎన్సిఆర్టి సిలబస్ నడుస్తుంది ఎన్సీఆర్టీతో పాటు ఏం చేశారంటే మా స్కూల్లో సెవెంతత్ క్లాస్ నుంచి పిల్లలకి ఫౌండేషన్ క్లాసెస్ లాగా రెజవనెన్స్ వాళ్ళు టేకప్ చేశారనమాట టేక బేసి అను వచ్చే వాళ్ళకి ఫౌండేషన్ అనేది ఇస్తున్నారు
సెవెంత్ క్లాస్ నుంచేనా
క్లాస్ నుంచి వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటాయి ఎవ్రీ మార్నింగ్ సెవెన్ థర్టీకే వెళ్ళిపోవడం పాప సెవెన్ థర్టీకి వెళ్ళిపోయిద్ది ఆ సెవెన్ థర్టీకి వెళ్ళాలి స్కూల్కి సెవెంత్ క్లాస్ నుంచే సెవెన్ థర్టీకి వెళ్ళేది వాళ్ళకి ఫైవ్ థర్టీ దాకా ఉంటుంది స్కూల్
అది స్కూల్ తో కనెక్ట్ అయిందా రెసిడెంస్ అనేది లేకపోతే దానికి వేరే పేమెంట్ చేసుకోవాలా మళ్ళీ
దానికి వేరే పేమెంటే ఉంది ఇప్పుడు దానికి వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ మేము సపరేట్ కట్టాలి స్కూల్ ఫీజు కాకుండా
అలాగా
క్లాస్ నుంచి పెట్టారు అది కూడా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచే ఇంప్లిమెంట్ చేశారబ్బా మా స్కూల్లో అయితే వాళ్ళ పేరెంట్స్ని దగ్గర నుంచి మేము తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి రెజోనెన్స్ వెళ్ళారనుకోంని పిల్లలకి బేసిక్ నాలెడ్జ్ మంచిగా ఉంటుంది కాంటీ టివ్ ఎ లోకి వెళ్ళార అనుకోడి కాంపిటేటివ్్ా ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు స్కూల్లో చెే విధానం ఎలా ఉంటుంద అంటే ఎగ్జామ్ ఫ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయ అని చెప్పేసి పిల్లలు వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు టెక్స్ట్ బుక్ పీడ మీద కన్నా వాళ్ళకి మ్యాడమ్స్ ఇచ్చిన క్వశ్చన్స్ మీద ఇప్పుడు మా మార్క్స్ మంచి గెయిన్ చేయాలన్న ఆలోచనే ఉంటుంది తప్ప వాళ్ళకి ఎక్కువగా ఇప్పుడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ రేంజ్కి చదివే నాలెడ్జ్ రావట్లేదు కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నారంటే జస్ట్ క్లాస్ బుక్స్లో మేడం చెప్పినంత వరకు క్లా ఎప్పటికీ మనకి క్లాస్ స్టాండర్డ్లోనే ఉంటున్నారు అదే రెజినెన్స్ అయితే ఏమవుతుందంటే వాళ్ళకి పికప్ మంచిగా ఉంది పికప్ మనకు వచ్చేసి వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ బాగుంది వాళ్ళకి మార్క్స్ దిని కూడా ఉంది వాళ్ళు చెప్పే ఫ్యాకల్టీ కూడా వేరే ఫ్యాకల్టీ కేరళ ఇట్ సైడ్ నుంచి తీసుకొచ్చారు. వాళ్ళు
ఓహో ప్రాక్టికల్గా చెప్తున్నారా సబ్జెక్టు ఆ నినే
వాళ్ళకి ఒక ల్యాప్టాప్ ఇస్తరు. సపరేట్గా ఆ కిట్స్ కి మేడమ్సే ఇస్తారు స్కూల్లోనే ఇస్తారు.
వాళ్ళ దగ్గరే చూస్తారు వాళ్ళే దగ్ దగ్గర ఉంటారు
ఆ వాళ్ళ దగ్గరే ఉంటారు. వాళ్ళ టీచింగ్కు కూడా డిఫరెంట్గా ఉంటది. ఇప్పుడు మామూలు క్లాస్ పిల్లలతో కాకుండా మనకి రెసోనెన్స్ పిల్లలకి కొంచెం షార్ప్నెస్ ఉంటుంది. వాళ్ళకి మ్యాథ్స్ నాలెడ్జ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటది. కొంచెం ఎక్కువ నాలెడ్జ్ అనిపించింది. అబ్బా నాకు అందుకని నేన్ పాపను ఫస్ట్ సెవెంత్ నుంచి టెన్త్ దాకా రెజూనెన్స్లోనే ఉంచా రెజూనెన్స్ నుంచి ఉంచ గనీ ఇప్పుడు తనకి వచ్చిన ప్రాబ్లం అంటే తను టెన్త్ కంప్లీట్ అయింది. కదా ఇప్పుడు ఏది తీసుకోవాలని క ఫిజుల్లో ఉంది. కనీ యాక్చువల్లీ తనికి మార్క్స్ కో చేసిందాట్లో తనక్ మ్యాక్ మాథ్స్లో నే ఎక్కువ మంచి మార్క్స్ వచ్చాయబ్బా
మార్క్స్ ఎందులో మంచి వచ్చినా మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా ఏని మిద ఇంట్రెస్ట్ ఉందో మార్క్స్ వచ్చినాయని అలా చె అయితే రిజినల్స్ కి పే చేస్తవ్ మళ్ళీ స్కూల్ కి కూడా పే చేస్తవ్ రెండు పే చేస్తవ్ అయితే
ఆ రెండు పే చేయాలబ్బా మా దగ్గర ఇంక ప్రతి పేరెంట్స్ అదే ఇగా
నేను ఇంక రెజనెట్స్ అనేది ఒక స్కూల్ ఏమో ఇంకా రెజడెన్స్ అని పే చేస్తే మన స్కూల్ కి పే చేస్తే రెజడెన్స్ అనేది కూడా స్కూల్ పెట్టినట్టున్నారు. మా ఏరియాలోని అంటే ఆ స్కూల్ కె వెళతారు
ఆ స్కూల్ ఓకే కానీ మన దగ్గర ఏంటంటే మా స్కూల్ ఇక్కడ వచ్చేసి అది మామూలుగా మా కంపెనీకి ఏంటి దాని కా కాంబినేషన్లో పెట్టారనమాట నీకు ఐడియా ఉంటది. ఇక్కడ ఒక పేపర్ బోర్డ్లా ఉంటది. ఆ పేపర్ బోర్డ్ స్కూల్లో పిల్లలు చదువుతరు. నీకు ఒకవేళ ఎక్స్ట్రా క్లాసెస్లా పే చేయాలంట మీరు పే చేసుకోవచ్చు. లేదంటే అంటే మన ఇష్టమే అది ఎవరు స్ట్రెస్ ఏమి ఉండదు. దానికి మనకి ఎవరి పిల్ల అంటే కొంతమందికి ఏంటంటే ఖచ్చితంగా పే చేయాలని చెప్పేసి కొన్ని స్కూళ్ళల్లో పెడతారు. కదా అట్లయితే విలు లేదు మన ఇష్టమయితే మనం జాయిన్ అవ్వచ్చు లేకపోతే లేదు అది ఆల్టర్నేట్ ఇగా కంపల్సరీ కాదు అంటే ఎఫర్ట్ చేయ్యగలిగిన పేరెంట్స్ గాని ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు కొంతమంది పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటది. కొంతమంది పిల్లలే మమ్మీ నేను ఎంత స్ట్రెస్ తీసుకోలేను. కొంచం హెవి అయిపోతది. అట్లా అనుకుంటారుగా పిల్లలు అందుకని చెప్పేసి
సర్లే ఏంటిది ఇంకా అది నేను రెజనాన్స్ గురించి ఆలోచిస్తాను అంటే సిబిఎస్సి చేశారు కదా సిబిఎస్సి కన్నా హై లెవెల్ అది తేర్
అండి అర్థం కాల వాయిస్
సిబిఎస్సి కన్నా రెజినెంట్స్ స్టాండర్డ్స్ వేర అంటున్నారు మనకి సి సిబిఎస్సి అంటేనే క్కువ సిెల బస్ ఇప్పటికే
అసలు కొత్త కొత్తవి వస్తున్నాయి అబ్బా ఇప్పుడు మనప్పుడు స్టేట్ సిబిఎస్ఏ ఉండేది ఇప్పుడుైతే సి యబిఎస్సికి మించి ఎక్సిీడ్ సిలబస్ అని వచ్చింది ఎక్సడ్కి మించి ఎన్సీఆర్టీ అట్ట ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో
అదే కదా చెప్పించననవ్
ఆ ఏ ఆ పాప పాప వాళ్ళకి ఏం చేస్తున్నంటే అబ్బా ఇప్పుడున్న కాంపిటేటివ్ వాళ్ బట్టి సార్స్ మేడమ్స్ ఏం చేస్తున్నారుంటే కొత్త కొత్త సిలబస్ని తీసుకొచ్చేస్తున్నారు దాన్ని బట్టి పిల్లలు నాలెడ్జ్ పెరుగుతుంది అని చెప్పేసి తీసుకొస్తున్నారు కాని అప్పుడప్పుడు అ నీపిస్తుందిబ్బా చదివే పిల్లకి పర్లేదు ఎప్పుడు కొంచె బ్యాక్వర్డ్ ఉన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళు పిికప్ కాలైపోతున్నారు
ఇంత చదివితే గాని మన లైఫ్ లో సెట్ అవమా ఎ ఏంటి ముందులో మనం కూడా అంత చదవ లేదు కదా కానీ ఎలా వలా నిజంగా మామూలుగా చదివిన ఓళ్ళు కూడా మంచి నాసాలో ఇస్రోల్లో ఉన్నారు ఇప్పుడు ఎవరి నిదర్శనంగా చూసి చూసుకోవాలి మన చదువులు చూసుకోవాలా లేకపోతే ఇ ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళ ఎడ్యుకేషన్స్ చూడలా
ఆ ఇప్పుడున్న పరేటివ్ వాళ్ళ మనం ఏమవుతుందంటే ఒకళ్ళని చూసి ఒకరుు అట్లా అవుతున్నారేమోద్దం కావట్లేదుబ్బ ఒక స్కూల్ ఇప్పుడు మా దగ్గర చెప్పాగా ఎన్సిఆర్టీ అని పెట్టారని మిగతా స్కూల్స్ అన్ని దాన్ని ఫాలో అవుతుంది
అవును
అట్లా ఫాలో కాకపోయేది ఎవరి స్కూల్ కి అట్లా డిఫరెంట్ గా కనిపించేది డిఫరెంట్ గట్ల ఉండిపోయేది వాళ్ళ స్టేట్ అట్లా స్టేట్ ఉండిపోయేది సిబీఎస్ సిబిఎస్ కానీ ఎప్పుడైతే వీళ్ళు అప్డేట్ చేస్తా ఉన్నారో కొత్త ఓళ్ళని తీసుకు ఇప్పుడు రెసోనెంటస్ నీ తీసుకొచ్చారు ఆ స్కూల్లోకి వీళ్ళు వేరే స్కూల్లో ఇ ఏమవుతుందింటే ఆ స్కూల్ త కాంపిేట్ ఎక్కువ అయిపోయి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళు కూడా కొత్త కొత్త కొత్త ఇంటక్లూడ్ చేస్తున్నారు సాయి శ్రీ చైతన్యా అని ఇట్లాంటి
అండి చాలా ఇంప్లిమెంట్ చేస్
ఏమో అబ్బా పిల్లలు చదువులు అంటే అదొక పెద్ద అంత భయం ఇంకా
అది ఒక టాస్క్ మనకి మనకి ఒక టాస్క్ అది మనము
అసలు వీళ్ళకి చదిపించిన చదువు మనం చదివినట్లయితే ఏ మంచి జాబ్స్ ఇలా ఉండేద అ నొప్పి ఎస్తాది అప్పుడు అప్పుడు
స ఇంత ఇంత ఈజీగా ఉండది ఓల్డెన్ డేస్ లో ఏమంటారు నిరక్షరాసియత అ నిరక్షరాసియత అ నిరక్షరాసియత చద్దవ లేని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా సుఖంగా బ్రతి రు ఓల్డెన్ డేస్ లో ఇప్పుడు చూడు బావా నిజంగా ఆ ఓల్డన్ డేస్ అంటే ఇంకా ోల్డన్ డేస్ గోల్డెన్ డేస్
అంతే అసలు కప్పుడు నా కనిపించింది మా పేరెంట్స్ అసలు నాకు కూర్చోబెట్టి చదివించింది అన్న డేస్ కూడా అంత గుర్తులేదబ్బ పిల్లల్ని అయితే స్కూల్ నుంచి రాలనే ట్యూషన్ కి ట్యూషన్ కానీ ట్యూషన్ పంపడం మళ్ళీ రావడం మళ్ళ కొంచెం సేపు చెక్ చేయడం వాళ్ళకి అసలు ఫస్ట్ వాళ్ళకి ఫ్రీడమ్ లేకపోతుంది స్కూల్ నుంచి రాగానే కొంచెం ఏమ్మంటే స్నాక్స్ ఏదో ఒక తినిపించడం కొంచెం ఏమ్మంటే బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోవడమే ఇప్పుడు ట్యూషన్ వాళ్ళు కూడా బాగా ఎక్కువ అయిపోయింది
నేనైతే నా చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ చాలా బాగా ఎంజాయ్ చేసేదాన్నబ్బా చాలా బాగా అంటే ఆ చిన్నతనం కదా మనకి ఏం తెలీదు అసలు సమ్మర్ వచ్చింది హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ నైట్ అయితే చందమామని చూసుకుంటూ ఇప్పుడు ఏమి లేవులే సరేలి కద్ది కా అవన్నీ ఆ ఆ ఎక్స్పెక్ట్ చేయ్ గొడుగు కూడానేమో మనం సరేరా మంచి
ఉ
ఉ చెప్పు చెప్పు
పిల్లలు వే ఆఫ్ థింకింగ్ కూడా మారిపోతుంది అబ్బా కొంచెం ఇప్పుడు ఉన్న జనరేషన్ కి పేరెంట్స్ త ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇప్పుడు హాలిడేస్ అంటే అందరితో పాటు పండుకొని ఇట్లా చిందామం చూసుకుంటే అంటున్నారు కదా అట్లాంటి వే ఆఫ్ థింకింగ్లో నుంచి పిల్లలు కొంచెం బయటకు వచ్చేసారు అనిపిస్తుంది పిల్లల్ని పండుకుందు రా అంటే మమ్మీ నాకు వర్క్ ఉంది మమ్మీ అంటది మనం ఎప్పుడు పండుకుంటున్నాం వాళ్ళు ఎప్పుడు చదివి పండుకుంటున్నారో తెలియ ఎట్లే అసలు నాకు ఇంట్లో అట్లా అయిపోతుంది సరేరా నాకు తెలిసిన స్కూల్స్ ఏమైన్నా ఉంటే నీకు కూడా చెప్తాను మా ఫ్రెండ్స్ని అడిగి